హాయండి ఏం చెస్తున్నారు
ఏం చేస్తలే అండి ఖాళీగా కూర్చున్నాం మీరు
నేనా అండి ఇప్పుడే టీ తాగినా ఏం చేశారండి ఈరోో జు లాంచ్
చికెన్ అండి చికెన్ బగారా మీరు
మాదండి ఈరోోజు ఎగ్ ఫ్రై చేశాను ఇంకా బెండకాయ్ పులుస్ చేశాను
ఏం చేస్ ఇంకా స్టార్ట్ చేయలే అండి చెయ్యలి
అవునా మళ్ళా నైట్ కేమన్న చెయ్యాలా డిన్నర్ ఎం
ఆ చేసుకోవాలి చేసుకోవాలి
ఏం చేస్తారండి నైట్ కి
మమ్మీ చేస్తదండి ఏం చేస్తదో
అవునా అండి చిన్న గున్నప్పుడు మీర్ ఏం ఏం ప్రోగ్రామ్ చూసేదండి.
కార్టూన్స్ అయితే అ వియాన్ కాకజ చూసెటోల్లా
అవునా
ఆ మళ్ళీ చోట అదేం
అవునా ఆ అంటే అవేనా ఏమన్నా టామ్ అండ్ జెర్రీ గానీ లేదంటే
తావేం జెర్రీ ఆ
కార్టూన్ నెట్ వర్క్ లో పూ గో ఛానల్ మీకు ఐడియా ఉంద పూగో ఛానల్ చూసేదా
ఆహా లేద్ అండి ఎక్కువ ఇవే ఒక టామెంజెర్రీ ఆగి అంది కాక్రోచెస్, చోటాభీం ఇంకొకటి ఏదో వస్తుండే అండి.
అవునండి నైట్ ఒక టీవీ ప్రోగ్రాం వచ్చేది కదా. చిన్న పిల్లది. ఆ పిల్ల పేరు కూడా ఏమో ఉండే, ఒక పాపది మంచిగా ఉండే, ప్రోగ్రాం ఖుషి టీవీ తెలుసా అండి మీకు.
ఆ ఖషి టీవీ తెలుసు మా తమ్ముడు చూస్తాడు అందు
అవునా అలా కూడా మంచి మంచి డోరానేే ఏదేదో డిఫరెంట్ డిఫరెంట్గ చేతే గద
హు ఉమ్ ఇప్పుడు పిల్లలు దాన్నీ చూసి వాళ్ళ స్లాంగ్ చేంజ్ చేసుకుంటుండ్రు
హ అవునవును కరెక్టే కరెక్టే అప్ ఇప్పుడంటే అంతా డిఫ్ ఇప్పుడు ఏమన్ని కొత్త కొత్తగా ఏవో కొత్త కొత్త గా అన్ని కా టూన్స్ అని ఏవేవో వచ్చినాయి ఇప్ ఇప్పుడేమో మోటు పట్లు అని పే పాపిక్గానే
పట్లు నాకు దాన్న ఏం వస్తలేదు అ పన్ పెళ్ళ కామెడీ
అవునండి ఫుల్ కామెడీ ఉంటది. ఇంకా దూర్ ఆ మనం కు ఇది వరక్ ఇకేమో ఇప్పుడేమన్ని చాల ఆ డోరా బుజ్జి వామ్మో అది అయితే ఎంత ఫేవరెట్ రో చిన్నగా ఉన్నప్పుడుయితే మస్త్ అంటే మస్తు చూసేది. పిల్లలయితే, అడ్వెంచర్ డోరాబ్ జ్జి గదా! అది అడ్ అడ్వెంచర్ డోరా బుజ్జిలాజి అది వా అది చెపుడేందో
యా వీళ్ళే వాళ్ళకన్నా ఫస్ట్ మాట్లాడేది.
వీళ్లే అరుస్తాంటారు. మ్ వీళ్లే ఆ తర్వాత ఎలక కొన్ డ, వాగు, ఇల్లు. ఆ టైప్ లో కూడా మస్తు ఎంజాయ్ చేత్తారు పిల్లలయితే ఇప్పు. మళ్ళ కట్టింగ్ కూడానండి డోరా కట్టింగ్ అని చెప్పేసి డోరా హెయిర్ స్టైల్ అన్
ఆ అవును. బ్యాగు, డ్రస్ సింగు. చాల మంది చేస్తారు. దాని వల్ల పిల్లలకి నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి.
అవునవున్. ఎందుకంటే, అదేందంటే! కొంచెం మైండ్ గేమ్ లా ఉన్ టది కదా! మ్మ్ ఇంకా మీ నేనైతే, మస్తు పూగో చానల్ అయితే, మస్తు చూసేదండి. అల్లయితే టెక్లిషియస్ కాజిల్ అనే ప్రోగ్రామ్ ఉండె అన్మాట. ఎ ఇం సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది స్కూల్ నుండి రాంగనే! బ మస్ తో ఎంజాయ్ చేసేది ఆ ప్రోగ్రామ్ చూస్తనయితే ఫుల్ పెద్దవాళ్ళే కాని చిన్న చిన్న గేమ్స్ ఆడుతాన్
ఆ
జంపింగ్ గాని, లేదంటె ఇట్లా నీళ్ళల్ల ఇప్పుడు, ఆ పైన ఇట్లా జంప్ చేయాలి. అది అది దా ఎత్తినామంటె డైరెక్ట్ కింత వాటర్ ఉంటంది. లాడేది ఎంక మస్తు మస్తు చూసేది పోగోలా. మల్లి ఏమో చెప్పి పేపాపిగ్ అని చెప్పేసి, ఇంకేమో, చిన్నగా పెంగ్విన్ అని పెంగు అని చెప్
ఆ నా స్కూల్ డేస్ లా, మాయ ద్వీపం వస్తుండె. ఫోర్ ఓ క్లాక్కి.
అవునవును అది ఓంకార్ గారు ప్రోగ్రామ్ కదా! అవును మస్తుండే. మ్మ్ ఇంక నా చిన్నగున్నప్పుడయితే, అది ఆ పొ పొద్దున్న ఒకటి వచ్చేది కదా! ఇట్లా బొమ్మలతోటి ఆడుకునేది కదా! పంచ అదేంటిదో ఇట్లా బొమ్మలు బొమ్మలు లెక ఉండే ఈటీవీల ప్రోగ్రామ్ వచ్చేది పొద్దున్న తొమిది గంటలకి సండే పంచకర్మన ప ప పంచ
అబ్బో ఈటీవీల అంతా తెల్వదు
ఉమ్మ్ మ్మ్ అని ఆ అవి వెరైటీ వెరైటీ ఉండేది అనమాట ఆ కార్టూన్ కార్టూన్ లెక్కనే కానీ అన్నిీ కథలు స్టోరీలు ఉండేయి కానీ బొమ్మల అండి బొమ్మల తోటి ఆట ఆడిస్తా ఉంటారు వాళ్ళు మన తోలు బొమ్మలు ఉంటాయి చూసినావా ఆ ఆ గవి గవి ఆ వాటితోటి మంచిగా ఇట్లా అటు అటు నడిపించుకుంటా ఉంటది అనమాట సీరియల్ అంతా అలా రాజు ఉంటాడు రాని ఉంటది వాళ్ళ ఒక ఇల్లు ఉంటది అ పేరు గుర్తొత్తలేదు కాని చెప్తే మాత్రం మీకు కూడా అబ్బ
ఆ హైడి వస్తుండే
ఉ
అప్పటి అప్పుడు మన ఉన్నప్పటికి ఇప్పటికి చానా చేంజ్ ఉంది
అవునండి చాలా అంటే చాలా చేంజ్ ఉన్నది మళ్ళా ఆ ప్రోగ్రామ్స్ కూడా మస్తు అన్ని ఏవో ఏవో ప్రోగ్రామ్స్ వస్తాయ అప్పుడేమో మ వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేటి మళ్ళా ఆ తర్వాత ఇది కూడా అండి ఆ ఓకే అయినా తోటి ఇట్లా జోకు జోకు ఉంటది చూసినావా మ్ర చోట బీమ్
మామిసర్ బిన్న అవును
పపప పపాయ షో ప పపాయ షో పపాయ షో తెలుసా చాండిప్
ఏమో అండి అది తెలియదు కానీ మిస్టర్ బిన్ తెలుసు
మిస్టర్ బినియాని చెప్పేసి ఆ తర్వాత ఖషి టీవీ లో కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చ వచ్చేదండి ఒక ఒక పాప ఉంటది ఆ పాప ఆ కొండలలు ఉన్ తా అంటది అదేదో ప్రోగ్రామ్ ఉన్నది మంచిగా ఉన్నది సి చిన్న పిల్లలది కార్టున్ ది
కుష్ ఆ ఏమో యాంది యాదు మా తమ్ముడు బాగా యూజుస్తాడు ఖుషి టీవి అన్ వానికి ఫుడ్ లేకపోయినా గానీ ఆ ఛానల్ ఒక్కటి ఉంటే ఉంటాడు ఇంగా
అవునవును ఈయప్ ఇప్పుడు ఇది ఇప్పుడు చిన్న పిల్లలు సు కూల్ ఉండి రా అంగనే గవే కదండి యూట్ టుబ్లా ఇప్పుడు కొత్త కొత్తగా మనకో నీ తి కథలు అని చెప్పేసి స్టోరీస్ అని చెప్పేసి చిన్న పిల్లల జో క్లన్ అని చెప్పేసి ఏవేవో వత్తానయి కదా ఇపు ఇప్పుడేతే
అయినా ఇప్పుడు స్కూల్లా కూడా మొత్తం ప్రొజెక్టర్ అయిపోయింది ది కదా అండి అ వాళ్ళు అయి ఇప్పుడు ఏబిసీల్ మొత్తం ఆల్ఫాబెట్స్ అయినా సరే రైమింగ్ అయినా సరే మొత్తం అందులో ఇవి పెడతారు వీళ్ళకి రైమింగ్ ఇప్పిస్తారు
అవునవును ఇప్పుడు ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి కదా అప్ ఇప్పుడేమో మనం మంచిగా టీవ్ వి ఎల్ చూషేది ఓ ప్రొజెక్టర్ క్లాస్లు అని చెప్పేసి ప్రో ఇప్పుడు సినిమాలు కూడా యానిమే ఇప్పుడు యానిమేషన్ సినిమాలు ఏమన్నా వచ్చినా కూడా ప్రొజెక్టర్ లేసి పిల్లలకు జూపు
అవునవును ఉ
అన్నట్టూ ఈ రోజు ఒక న్యూస్ విన్నానండి ఇప్పుడు మన ప్రాయ శ్రీ ఛీ చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు ఉన్నారు కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఏ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ తిసేస్తారు అన్నరు అది నిజమేనా
ఏమో అండి ఇంకా నేను నా వరకు రాలేదు చూడలేదు ఈ న్యూస్ ఇంకా అంటే ఇంటర్ ఏమంటే స్కూల్ ని ఇంటర్మీడియట్ ని కలిపి చేస్తాం అనేసి అన్నారు మేబి అదేనేమో
మళ్ళా ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మొత్తం స్కూలింగ్ లా
ఆ స్కూలింగ్ లాగా చేస్తాం అనేసి అన్నారు అవున్
ఆ డైరెక్ట్ ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళది అట్లనే ఉంటది కదండి ప్లస్ వన్ ప్లస్ టు అని అంటారు ఇప్పుడు వా వా ఇప్పుడు మన దాంట్లో కూడా అట్నే చేద్దాం అనుకుంటాం ఏమో కానీ ఇప్పుడున్న పిల్లలు ఏమనుకుంటలు తెలుసా పదో తరగతి ఎగ్జామ్ ఉండదు కావచ్చు అనుకుంటాలు ఇప్పుడు
అంటే ఉంటది గానీ ఇప్పుడు ఇంత ఉన్నంత స్ట్రిట్ అప్పుడు ఉండదు కదాండి అయినా ఇప్పుడు కాలేజ్ లైఫ్ అ అనగానే ఏం చేస్తున్నరూ అంటే ఇంకా మేము తోపులము అట్లా ఇట్లా అని కొంచెం ప్చ్ ఎక్కువ అది అయిపోతుర్రు పిల్లలు ఈ ఇంటర్మీడియట్ కద స్కూల్ కింది కేసిరు అంటె బానే ఉంటది ఇట్లనే బావుంటది అట్ల కన్నా
అవును నాకు కూడాసలు చిన్నగున్నప్పుడు నేను కూడా అనుకునేది ఇట్లా టెన్త్ అయిపోయిన వెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది స్కూల్ లెక్కనే ఉంటే బాగుండు అ అప్పుడు లేపోతే ఇప్పుడు చిన్న పిల్లల లెక్క ఒక క్రమ శిక్షణ పద్దతిలో ఒక స్కూల్ లెక్క అనిపిస్తాది అండి ఇక పోయిన వెంటనే మీరన్నట్టే తోపు తురుము కాల అనుకుంటారు
ఆ అద ఇప్పుడు జనరేషన్ కూడా ఎంత వరస్ట్ అయిపోయిందండి ఇంటర్మీడియట్ రాగానే ఏదో చేస్తాం ఏదో అది దాని ఉంటది కానీ ఏం ఉండదు ఏదున్నా స్కూల్ లైఫ్ వరకే
అవునవును స్కూల్ లైఫ్ అనా చైల్డ్హుడ్ మెమోరీ అన్న
ఆ ఏది ఉన్న స్కూల్ వరకే ఆ స్కూల్ లో చేసే డాన్సెస్ ఈవెంట్స్ ఎక్కడన్నా ట్రిప్స్ మళ్ళా కాలేజ్ లైఫ్స్ అవి రావు ఇగ మనకి
హండ్రెడ్ పర్సెంట్ రాదు మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అయినా మల్ల వాళ్ళతో పాటు గడిపిన రోజులయినా మంచి స్కూలింగ్ అయినా సార్ యినా టీచర్లయినా అంత చాలా డిఫ్ డిఫరెంట్గా ఉండేది అప్పటికిప్పటికయితే మస్తు మ మస్త్ అంటే మస్తు తేడా ఉందండి అప్పుడేమో మంచిగా మనం మంచి గ
ఇప్పుడు మొత్తం చార్జిపిటి ఏఐ గూగుల్ యూట్యూబ్ మొత్తం ఇవే అయి యిన ఎడ్యుకేషన్ మొత్తం ఇల్లనే అయితుంది పిల్లలది
అవునండి అవును మీరు కూడా చెప్పింది కూడా కరెక్ట్ ఇప్పుడు పిల్లలు కూడా మెదడుకి పని పెడతలేరు ఇప్పుడు స్కూల్ల్లో ఏమన్నా ఆ ఏమైనా పెట్టి అనుకో ఏమైనా క్వశ్చన్స్ పెట్టిల్ అనుకో ఆన్సర్లు వచ్చి అది అ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకున్నాడు స్కాన్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుడు మళ్ళ మీట అఐకో లేకపోతే చార్ట్ జీపీటుకో ఫార్వర్డ్ చేసి డు ఆన్సర్ వచ్చుడు బిలా ఆన్సర్ రాసుడు ఇదేయి అందుకని పిల్లలు ఎక్కువ మెదడుకు పని పెడతలేరండి మీద మీదనే పెడత అప్పుడు ఎ అ కాంద్ర వచ్చేదాకపోని ఇది మల్టిప్లికేషన్లు ఉన్నదా డివిజన్లు ఉన్నదా అని చెప్పేసి అట్లా అనుకునేది అనమాట మేము కూడా కానీ ఇప్పుడు అట్లా కాదు కదా డైరెక్ట్ ఎ ఆన్ చస రా ఆ చూడు తెల్లారి స్కూల్ పటుకపోవడం మళ్ళ టీచర్ వాళ్ళైనా మ దగర వచ్చందని
అడిగారు క్వశ్చనింగ్ వేస్తలేరు అమ్మ రాసిరా చాలు ఇక్కడ వరకే అని ఆలోచిస్తారు వాళ్ళు కూడా మడంం క్వషనింగ్ వసాం కదా మళ్ళీ వాళ్ళు చదవకపోయినా రాయకపోయినా
అవునవును అది కూడా కూడా నిజమే ఇక చూడాలమ స
ఆ
సరే అండి ఉంటా ఒక్క నిమిషం ఆగండి ఓకే అండి
ఓకే